ఓ ఏం చేస్తానావ్ ఎలా ఉన్నావ్
నేనేం బాగున్నా చాలా బాగున్నా
చాలా బాగున్నావా
చాలా బాగున్నానమ్మా
ఎం చేస్తానావ్
ఏం లేదు ఇప్పుడే క్లాస్ వర్క్ అయిపోయింది రాసేది ఇంకా అట్లా ఆ ఫోన్ లో రీల్స్ చూస్త తన్నా
అవునా అదే లాస్ట్ టైము నువ్వు తిరుపతికి పోయింటి్ కదా నేను ఈ ఈసారి వెళ్ళాల అనుకుంటా ఉన్నా కొంచెం హాలిడేస్ వచ్చాయా ఈ వీక్ లో వెళ్దాం అనుకుంటా ఉన్నా సో చెప్ ఏమన్నా అంటే ఎక్కడ టికెట్స్ తీసుకోలరా త ఐడియా లేదు ల నేనెప్పుడో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పోయ్నా మా ఫ్యామిలీతోపాటి దాన్ తర్వాత నాకస్సల్ కొంచెం కూడా ఐడియా లేదు పోయ్నారు కదా మీరు ఏమన్నా ఐడియా ఉందేమో ఏమన్నా అని అడుగుదామని కాల్ చేస్నా
ఉమ్ పోయ్నామ్ పోయిన కూడా అంటే కొంచెం ఏమంటర్రు పోతే బానే ఉంది కానీ కష్టపడినమ్లే ఈసారి ప్ వెళ్ళినప్పుడు ప్రతి ఇయర్ వెళ్తాము ఈసారి కష్టపడనమ్
అంటే ఏం కష్టం అంటే
అంటే మీరు వెళ్తేనే ఫస్ట్ ట్రైన్ చూసుకోండి ఏ ట్రైన్ బుక్ చే మీరు బుక్ చేసుకోండి ట్రైన్ టికెట్స్ వెళ్ళి ఎక్కలా ట్రైన్ బుక్ చేకోండా ఎల్ ఎళ్ళి ఎక్కాల అంటేగిన టైం పడుతుంది ఎందుకంటే జనాలు ఫుల్ రష్ ఉంటారు
నేను అదే అనుకుంటాను బుక్ చేద్దామని అనుకుంటాన్న తే లీవ్ వచ్చిందంటే లాంగ్ వీకెండ్ వచ్చినన్ పోవాలనుకుంటారు కదా సో చూద్దాం బుక్ చేద్దాము అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఎక్కడ ఏమి అని దాన్ని కన్సిడర్ చేసుకొని బుక్ చేసుకుందాం అనుకుంటా ఉన్నా అందుకు చేస్తి అడుగుదామని
ఫ్యామిలీతో వెళ్తున్ ఫ్రడ్స్తో వెళ్తున్నావా
ఇంట్లో వాళ్ళతోనే వెళ్దాం అనుకుంటన్నా అంటే లాస్ట్ ఛాన్స్ చాన్ రోజుల నుంచి అనుకుంటాన్నాం ఒక వన్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాం ఇంట్లో వాళ్ళద్దరూ వెళ్ళాలి అని అందుకు చూద్దామని
మేమైతే కినా బుక్ బుక్ చేయకుండా వెళ్దాం అనుకు కొంటిమి ఇంకా తర్వాత మా బాబాయ్ వరు బుక్ చేసినారా సరే అని వెళ్ళినము వెళ్తానే ఇంకా మేము ట్రైన్ దిగితేనే స్ట్రట్ గా శ్రీనివాసం ఉన్ ఉంటంది కదా ఇప్పుడు ఉట్టికి అప్ ఫుట్లూ టిక్ కిట్స్ మనకి పైన ఇచ్చేస్తుండ్రి మెట్ల దగ్గర అట్లా ఇచ్చేస్త
ఆ అదైతే ఉండొచ్చు స్టెప్స్ ఎక్కేటప్పుడు మధ్యలోనే ఆ ఇది ఏమి ఏదో గోపురం వస్తది, గాలి గోపురం ఏదో సంథింగ్ అక్కడ ఫొటోస్ తీసుకొని ఇస్తాండ్రి టికెట్స్
హ్మ్ త్రీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు వ క్ అక్కడ ఇస్తుండ్రి రీసెంట్ గా మన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి అక్కడ అంటే ఏమంటారు టికెట్స్ కోసం అంటే టోకన్స్ కోసము, మనుషులు తొక్కిసలాట జరిగి ఒక అతను చనిపోయినాడ అక్కడ అందుకనేసి టికెట్స్ మార్చేసినన్నారు ఇట్లా జరుగా ఇట్లా ఇవ్వాల చెప్పేసేసి ఒక మనిషి అంటూ ట్రావెల్ చేసే ఎక్కడక్కడ నుంచో వస్తారు ట్రావెల్ చేసి వచ్చినం క వాళ్ళు డ్రెస్ తీసుకు కోళ్ల అని చెప్పేసి అటు మేటికల్ ఎక్కి, మళ్ళ వెంటనే దర్శనానికంటే చాలా మనుషులకి అలుపు ఉంటుంది కదా
అవునవును
అందుకనేసి ఇంకా వాళ్ళకి ఏం చేసినారంటే, ఇప్పుడు టికెట్ ఈ రోజు తీసుకున్నామంటే మనము రేపు ఇదేటయానికి కి మనకు దర్శనానికి వదులుతారు అంత వరకు అసలు పంపించారు దర్శనానికి నేను టికెట్ తీసుకొని ముందే పోయి కూర్చున్నా కూడా అక్కడ
అయితే ఇప్పుడు వన్ డే పడుతుంది మళ్ళీ మనం టికెట్స్ తీసుకున్నా దర్శనం పోయ
పోయేదా వన్ డే పడుతుంది అందుక రిలాక్స్ గా స్టెప్స్ ఎక్కుంటే వెళ్ళండి
ఓకే ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలంటే, టికెట్స్ తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవాల్సింది రైల్వే స్టేషన్ ముందరె
అవును శ్రీనివాసం దగ్గరను, ఇంకోటి విష్ణునివాసం, అక్కడ రెండు చోట్ల ఇస్తారు మనకి టికెట్స్, మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ వరకు ఉంటాయి, తర్వాత ఈవినింగ్ త్రీ నుంచి ఫోర్ వరకు టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయ అనమాట.
ఓకే అంటే ముందునే ఏమన్నా టికెట్స్ తీసుకునే అట్లంతా అవైలబిలిటీ
అట్లేం ను నువ్వు క్యూ లోనే వెళ్ళలా నీ టికెట్ నువ్వే తీసుకోవాలా
ఓకే
ఉ చిన్న బిల్లకినా కూడా అ తె ఇంకా తీసుకోవాల్సినదే
ఓకే చూస్తాను చూస్తానుళ్ళ
కార్ కాగాని లేకపోతే ఏ బస్సు గాని మ స్టెప్స్ ఎక్కుతారా లేకపోతే బస్సుకి వెళ్తారా
నేయితే స్టెప్స్ ఎక్కాల అనుకుంటా ఉన్నాము స్టెప్స్ లో వెళ్ళామని చాలా రోజులు అయింది కదా సో అట్లా ఉంటుంది స్టెప్స్ లో అయితే కొంచెం బాగుంటుంది అనుకుంటా ఉన్నాము
స్టెప్స్ ఎక్తే ఓ కే అ ఫ్యామిలీ తో ఉంటున్నావు కాట్టి బాగుంటుంది లే స్టెప్స్ ఎక్కువ ఉంటా వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటా బాగా ఎంజాయ్ చేసుకుంటడా పోవచ్చు జింకలు ఉంటాయి స్టెప్ దగ్గర స్టెప్స్ దగ్గర అప్పుడు అప్పట్లో జాలరీ కట్టి జింకలు దాంట్లో ఉంటున్నాయి ఇప్పుడు అట్లా కాదు వదిలేశ నారు తెల్సా లోపల లేవు అక్కడ జింకలో
ఆ ఇప్పుడ ఎక్కడున్నయి
బయట పక్కనే మనుషులు మనం మెట్లు పోతున్నాంమంటే మెట్లు ఎక్కుండా పక్కనే ఉంటాయి ఏదైనా ఫ్రూట్స్ అవి ఇవన్నీ అమ్ము తుంటారు కదా దాని పక్కన మెట్ల పనే ఇంకా
ఆ అవునవును
తినిపిస్తంటది లోలు అడ ఏమంటారు జాలి దగ్గర పోయి పెడు తుంటే మీ కానీ ఇప్పుడు అట్లా కాదు అది బయటనే ఉండదు పోయి తినిపియచ్చు
ఓకే మేమీ కొంచెం అట్లా అనిమల్స్ ని అన్నింటి చూసినట్టు ఉంటుంది
ఉడతలు ఉంటాయి అక్కడ పెద్ద ఉ మామూలుగా మన ఇండ్ళ దగ్గర ఎట్లు ఉంటాయంటే ఉడతలు చిన్న చిన్న ఉంట ంటయి కదా పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి తెలు స్టెప్స్ ఎక్కేటపు ప్పుడు ఉడతలాంట పిచ్చుకలంట భాడి ఏంది ఏమైనా చేల్సా అసలు వెళ్తేగనా
ఉం
మెట్లు ఎక్కేటప్పుడు అలు ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ అట్లే మనుషుల కొంచెం అట్లా ఉంటది బాగుంటది
కాదు మీరు ఎక్కడ టికెట్స్ తీసుకున్నారో ఎంతసేపట్టింది దర్శనంకి త్వరగాయిపోతుందా దర్శనము
టికెట్స్ మేము కింద తీసుకుంటే కిన్నా మాకు ఇమ్మ్ తా ఎమంటరు తొందరగానే అయిపోయింది అల్ వన్ ఇయర్ బ్యాక్ ల ఈ ఇయర్ వెళ్ళినప్పుడు మొన్న వెళ్ళింటిం కదా మేము అప్పుడు టికెట్స్ అంటే ఎందుకులే పైన మల్ల దొరకొచ్చేమో అంచేపేసి మా వాళ్ళు అట్లా అనడం వల్ల ఎల్లినాము కానీ మేము చెప్పినా వాళ్ళు వినలేదు ఇక్కడే తీసుకుంటే బెటర్ అని వెళ్ళామా చాలా కష్టపడ్డాం
ఓకే అంటే టికెట్స్ తీసుకోకున్న అనే వెళ్ళారా
అవును పైన తీసుకోవచ్చలే అను కొని వెళ్ళాము ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనానికి
ట్వెంటీ ఫోర్ అవర్స్ ఆ అయితే వన్ డే ఫుల్ డే దర్శనమా
టూ డేస్ అని మ్మ్ అక్క అక్కడక్కడ ఏమంటారు బోర్ట్స్ లో ప్లే అయితాంటుందా టూ డేస్ అని యాక్టువల్గయతే టూ డేస్ అయితే పట్టలేదు వన్ డే పట్టింది హమ్ ఆ రోజు మార్నింగ్ మేము వెళ్తే తెల్లవారుజామునా అంటే మార్నింగ్ అంటే నైట్ త్రీకి అట్లా వచేసింతం తెలుసా అట్లా పట్టింది
హమ్ చాలా లేట్ అవుతుంది అయితే అంటే మీరు టికెట్స్ తీసుకునే ఎల్లారా రా ఆ టికెట్స్ తీసుకోలేదన్నారు కదా ఓకే అయితే ప్లాన్ తీస్కో తీస్కునే పోవాల టిట్స్ తీసుకోకుండా పోతే అయితే మాకు కూడా అట్లే అవుతుంది మళ్ళీ నేను రిటర్న్ రావాలా అక్కడ నుంచి మళ్ళీ ఊరికెళ్లల నాకు కష్టం అవుతుంది మళ్ళీ
అవును మీరు టికెట్స్ ఎట్ ఎలా అయినా కానీ టికెట్స్ తీసుకొని స్టెప్స్ ఎక్కండి
అంటే మీరు ఎట్లా ఏ టై లో వెళ్ళారు ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి ఏ టైంలో
నైట్ ట్రైన్ కి ఎల్లమ్మ్ ము నైట్ ట్రైన్ వేల్ అయితే ఆ అక్కడ మన్ టూ కే ఏమో దింపేస్తుంది నైట్ యైటి కెక్కుతే ఆ రోజు నెక్ట్స్ డే టూ కాంత దిగుతాము తెల్లవారుజామున టూ డీగే దింపేస్తుంది ట్రైను
అట్లాంటప్పుడు మీరు మార్నింగ్ దిగితే టికెట్స్ తీసుకొని ఉండొచ్చు కదా
అంటే మేము వేరే వాళ్ళ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు తొందరగానే వెళ్ళిపోయినామా నేను నా మాట వినడా నీకి కిన్ నే చిన్న పిల్ల కదా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి వద్దు ఇట్లా వెళ్దాము పైన కూడా ఇస్తారులే అన్నట్టు అంటే ఇంక వెళ్ళిపోయినాము, మన మాట ఎవరు వింటారు.
మ్ అది నిజమే చూడాలా అయితే నేను అట్లే అనుకుంటాన్నా, అంటే నైట్ బయలుదేరితే నైట్ ఎట్లా బుక్ చేస్తా ఉన్నాం కదా సో స్లీపర్ బుక్ చేసుకుంటే నైట్ అంత పడుకొని, ప్రొద్దున్నే దిగిన తర్వాత ఇంకా ప్రొద్దున్నే స్ట స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేసినా ఆ రోజు నైట్ అన్నా నెక్ నెక్ట్స్ డే మార్నింగ్
మీరు టికెట్స్ తీసుకోవడానికి మీకు టైం పడుతుంది చాలా టైమే పడుతుంది మీరే ఏమి వెళ్తేనే ఇవ్వరు, దానికి కూడా చాలా మంది క్యూ లో ఉంటారు, దానికి ఒక వన్ అండ్ హాఫ్ డే అయినా పట్టొచ్చు.
ఆహ్ ఒకే
ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టొచ్చు టికెట్స్ కోసమే
మ్ అయితే అట్లనే చెయాలి, ఇప్పుడు నైట్ ఎక్కి మార్నింగ్ దిగిన ఒకవేళ మాకి దర్శనం టికెట్స్ కి, ఆఫ్టర్నూన్ వరకు పట్టిన, ఆఫ్టర్నూన్ ఏమైనా ట్రై చెయాలి ఇంకా స్టెప్స్ ఎక్కడము ఈవినింగ్ ఆ టైమ్ నైట్కికి నీకంత ఆహ్ పైకి వెళ్తాము, దర్శనం టికెట్స్ ఒకవేళ అర్లీ మార్నింగ్ ఇస్తే, ఒకవేళ అట్లు ఇచ్చినను అన్నావు కదా ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ కాని సో మాకు కూడా కొంచెం రెస్ట్ టైమ్ దొరుకుతుంది, దర్శనం వేసుకోనికి, అట్ల ఏమైనా చూడాలా
ఎక్కేసినంక రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్నాక ఇంక్ రూమ్స్ వస్తాయి, రూమ్స్ అవైలబ్ ఉంటాయి కాబట్టి ఇంకా రూమ్స్ తీసు డి మ్ ఫ్రెష్ అప్ పోయి నెక్స్ట్ డే రోజు ఇంకా మీరు దర్శనానికి వెళ్తే టత్ టూ త్రీ అవర్స్ స్లోబ్ బ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేస్తారు
ఓకే టికెట్స్ తీసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది
మ్
నేను అదే అనుకుంటాన్నా, ఇప్పుడు దర్శనం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే కింద శ్రీకాళహస్తి అవన్నీ ఉన్నాయి, కదా అక్కడ ఏమైన్నా వెళ్దాము అనుకుంటాన్నాం కిందక వచ్చి, మళ్ళీ పైన కూడా జాపాలి కబ్
పైన చూడాల్సిన ప్లేసుల ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళి చూసాము, మళ్ళా తర్వాత లాస్ట్ ఇయర్ చూడలే ఈ ఇయర్ కూడా చూడలేము మొన్నసారి వెళ్ళినప్పుడు మీరు వెళ్తే కిన మీరు ఎట్లు హాలిడేస్ అంటున్నారు కదా వెళ్ళలి చూడండి
ఆ అదే అట్లీస్ట్ పైన అన్నా, పన్ అన్నా చూడాలా లేదా కిందన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, మోస్ట్లీ అయితే పైననే చూద్దాం అనుకుంటును పైన అదేమి శిలాతోరణము, ఆకాశగంగా ఆ జాపాలి అవన్నీ ఉంటాయి, కదా సో చూసే చ వద్దాము అక్కడ వెళ్ళాము అనుకుంటన్నా చూడాల ఏమవుతుంది అని
బాగుంటాయి చూసేదానికి మనం కారు మాట్లాడుకోవాల
ఆ చూస్తాను
బస్సు అనుకుంటే మాత్రం బస్సు బస్ నమ్ముకొని పోతే అంతే
ఓకే కష్టమే అంటవా చూస్తాన అయితే అయితే దర్శనం అయిన తర్వాత ఒకవేళ టైమ్ ఉంది అనుకో, దర్శనం ఆఫ్టర్నూన్ కంతా అయిపోయి అట్ల ఏమన్నా అయితే, చూస్తాను అక్కడ వెళ్ళి చూసుకొని వస్తాను, లేదా మళ్ళీ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకు ఇంకా రిటర్న్ వచ్చేదలకి మళ్ళీ టైం సరిపోకపోతే ఇంక వచ్చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడే
అవునా
సో వన్ డే ఓదిలీ దర్శనం తర్వాత ట్రై చేస్తాను బుక్ చేసే రిటర్న్ టికెట్స్ కూడా
ఉ సరేలే మా అమ్మ పిలుస్తుంది మరీ చేస్తా
ఆ సరే బాయ్
బాయ్
హ